అల్లా బోన్నారం
ఆ బాగున్నా తల్లి నువ్వు బాగున్నావా
ఆ బోన్నానా ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదామా కూర్చున్నా స్నానం చేయాలే టైం అయింది స్నానం చేసి మళ్ళ కూర్చుంటె ఒక పనైపోతాది కొంచెం పంన్లున్నాయి
ఆ
నువ్వేం చేస్తున్నావ్ మా ఇళ్ళాలంట
ఆ అన్నా అన్నం అయింది కూరయింది టమాటా పచ్చడ చెస్న
ఎంకురా
టమాటా పచ్చడ జేష్ణ బుజ్జికి తిన్పించిన ఇక నిద్రకొచ్చింది ఏడుస్తుంది ఎత్తుకొన్ తిరుగుతున్నాయిక ఆడికిడికి ఏమనైతుకోన్ తిప్పాలి దాంట్లోనే పండుకుంటది
ఆ అల్కదే ఎట్లా అలవాటు అయితే అట్లనే నిద్ర వస్తంది పిల్లలతోటి
ఆ ఏ చిన్నప్పటి నుంచి ఎత్తుకోని ఎత్తుకొని నడువులన్నీ గుంజుతాయి చేతులన్నీ గుంజుతాయి
ఇంకాలవాటైపోతుంది మీరు ఎత్తుకున్నంత సేపు మళ్ళీ మేము ఎత్తుకోలేము
ఆ ఆ మా హస్బెండ్ కూడా అంతే
ఆ
అసలు ఒక గంట సేపు చూసుకోమన్నా వామ్మో నేను చూసుకోను నా వల్ల కాదంటారు
చూసుకోవలి ఇద్దరు చూసుకోవాలి మరిపియాలి మరిపించి ఆ ఎత్తుుకునేది మరిపించేసి ఏదోక ఆటోనుో వస్తువో ఇచ్చి తను ప్యాంపర్ చేసి ఆట ఆడుతా ఉంటే ఆ ఎత్తుకు మర్చిపోతే నడుస్తుంది కదా పాపాతే
ఆ నడుస్తుంది వామ్మో ఆగదు ఉరుకుతనే ఉంటది రోడ్ల మీదకి
గజ్జలస్నేట్టున్నావ్ కలకలా కలకలా అంటుంది చంద్రముఖిలగా
హాహాహ చీగట్లే ఇక భయం అయితది నార్మల్గా బా మెల్కొచ్చినప్పుడు ఇక తిరుగుతది ఇగ
ఉండాలి కదా ఆడపిల్లలకి ఫస్ట్ కన్ఫమా ఇది నీకు
ఆ నా ఫస్ట్టె ఫస్ట్ పాప నార్మల్ డెలివరి రి త్రీ పాయింట్ ఫైవ్ ఉందన్న
అమ్మా బానే తిన్నావైతే మంచిగానే హెల్దీగా
ఆ రోజు మార్నింగ్ లేవంగానే డ్రై ఫ్రూట్స్ మళ్ళా ఎగ్ గ్యాప్ లేకుండా మళ్ళా పాలు
నా చిల్లల్ని తిన్నమ్మా అంటే తినలే వాళ్ళ ఆయన తెచ్చిపెట్టి మేము తెచ్చిపే గాడిదగుడైనా నాకు తినబుద్దయితలేదు తినబుద్దయితలేదు అంటుంది ఆలయన ఐతే డ్రై ఫ్రూట్స్ బ్లాడ్ తక్కువుందని బ్లడ్ తక్కువ ఉందని చెప్పేటి తెచ్చేరు తి కానీ అవి కూడా మానేసింది ఆఖరికి నేనే మిగ్గెసినవాన్ని
హ హ వామ్మో నేనైతే తినేదాక నా పక్కనే కూసుంటాది
మీ అమ్మోలెత్తుతార మి ఊరు
ఆ అమ్మది హైదరాబాద్ అన్న
హైదరాబాదా
ఆ మేము ఉండేదేమో నల్గొండలా ఉంటాం పెళ్ళయిన తర్వాత నల్గొండ వచ్చేసినా ఇగా
ఇక్కడ మీరు ఇక్కడే పుట్టి పెరిగిరా హైదరాబాద్ లోనే
ఆ అంటే పుట్టటం అంటే ఊర్లోనే అన్ ఇగా చిన్నప్పటి నుంచి హైదరాబాదే ఇగా పెరగడం మొత్తం
చదువు కూడా ఇక్కడేనా
ఆ మొత్తం డిగ్రీ దాంక అక్కడే ఇప్పుడు బిఈడి ఇప్పుడు డైట్ కాలేజ్ జాయిన్ అయ్ అయితున్నా బిఈడి ల అది కూడా హైదరాబాద్ వే వెబ్ కౌంటింగ్ పెట్టుకున్న ఇగ ఎందులో వస్తే అందులోనే
పాపను పెట్టుకొని పోతావా పాపకి ఏమన్నా
ఆ రెగ్యులర్ గా రావాలి డిస్టెన్స్ ఇయ్యమంట నేమో పాప అమ్మ దగ్గర ఉం టది
ఆహ
ఇగ అవసరం లేదు ఇగ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రాండి ఇగా ఇట్లా చేసుకోవచ్చు ఇంత ఫీజు కట్టాలి అంటనేమో ఓన్లీ ఎగ్జామ్స్ కి పోయి రావాలిగా
అంటే ఏంటి నీవు అది సర్టిఫికేట్ కోసమా లేకుంటే ఈ మామూలుగా జాబ్ చేయాలనా
టీచర్ కోచింగ్ అన్న
ఆహహా టీచర్ కోసం దానికోసం బీడీకా
టూ ఇయర్స్ ఉంటది టూ ఇయర్స్ స్టడీ ఉంటదిగా ఇప్పుడు బిఈడి అంటేనేమో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకి చెప్తారు
అవును
సబ్జెక్ట్ ని ఏదైనా టూ సబ్జెక్ట్స్ ఇస్తారు మన దాన్ని బట్టి ఇప్పుడు నాది బీకామ్ కాబట్టి సీఈసీ కాబట్టి నాకు కోర్స్ ఇంగ్లీష్ ఇస్తారు
ఓకే
బిఈడి కి పోతే అదే ఇప్పుడు డిఈడి డిఈడి చేస్తేనేమో ఆల్ సబ్జెక్ట్స్ ఈగా ఆల్ సబ్జెక్ట్ పోవాలిగా నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి
అది ఓన్లీ ప్రైవేట్ స్కూల్ కేనా లేకుంటే గవర్నమెంట్ స్కూల్ ఇస్తారు ఇప్పుడు అంటే నీకు ట్రైనింగ్ లో ప్రైవేట్ స్కూల్ ఇస్తారు కదా ఈ స్కూళ్ల్లో పోయి ఇన్ని రోజులు చెయ్యలి అని మీకు అట్లా ఉంటాయి కదా ప్రాజెక్
అవునవును క్ల్ సేమో స్కూల్ లల్లా పోయి చెప్పాలి డెమో ఇయ్యాలి వన్ వీక్
ఆ అవును వన్ మంత్ ఉంటది మాకు కూడా టెన్త్ క్లాస్ ఉన్నప్ వచ్చారు బీడీ వాళ్ళు చాలా బాగా చెప్పారులే వాళ్ళు నిజానికి చాలా అంటే చాలా మా కొన్న సార్ వాళ్ళ ఫ్యాకల్టీ కంటే బిడీలు వచ్చిన తర్వాత మాకు చాలా ఇంప్రూవ్ వచ్చింది అందులో మాథ్స్ టీచర్ గాని తెలుగు అతను గాని ఇంగ్లీష్ అతను సోషల్ అతను గాని చాలా కెమిస్ట్రీ అతను అసలు మెయిన్ అయ్ అయితే బయాలజీ అతను అయితే సూపర్గా చెప్పాడు బాలస్వామి అని చాలా అంటే చాలా పిల్లల్ని అందర్ షార్ప్ చేసినడు ఆయన మొత్తం అంత మోటివేట్ చేసి ఎలా వినాలి పాటాలు ఎలా ఎలా చెప్పాలి ఎప్పడు గుర్తు ఆయన పేరుతో సహ గుర్తుందంటే అర్థం చేసుకో ఆయన ఎంత బాగా చెప్పేవారో
ఆ అవును మంచిగా చెప్పేటోళ్ల పేర్లే గుర్ పెట్టుకుంటాం అంటాం మా అమ్మ ఊకే అంటది
కొట్టేవాడు ఆయన బీడీ కొట్టేటోళ్ళు కొట్టే ఆప్షన్ లేదు గాని ఆయన కొట్టేది భయపెట్టేడు డిసిప్లిన్ ఉండమని చెప్పేది బుక్స్ చూడొద్దు నేన్ పాఠం చెప్తే మీరు బుక్స్ తీయొద్దు నేను చెప్పేది వినాలి.
ఆ
బాగా చెప్పింద ఫ్యాకల్టీ బాగున్నా మళ్ళ అట్లాంటోల్ తా టెన్త్ క్లాస్న తర్వాత నేను చదువుకోలేదు. టెన్త్ తోటి ఆగిపోయింది.
అవునా ఎందుకన్నా
ఇగ మనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నయి. ఐదు మంది ఆడపిల్లలున్నరు.
ఆహా ఇగ అంతేలే ఇగ ఆళ్ళ పెళ్ళిల్ చెయ్యాలి.
ఈమె చిన్నామే.
ఆహా ఇప్పుడున్నక చిన్నక్కా.
మ్
ఆహా ఇగ బానే నీక అందరు మనవళ్ళు ఏమంటరు కోడళ్ళూ, అల్లుళ్ళు
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది మంది
ఆ అల్లుళ్ళా
అల్లుళ్ళు అక్కటే మేనకోడలు మిగతా అందరూ పోతులే
ఓ అ అం అంతేనా ఇగ ఏమంటరు అమ్మాయే గ్యాంగ్ లీడరా ఈళ్ళందరి ఇగ
ఆ యా ఆమొక్కతుంది వీళ్ళందరూ రాకి కట్ట ఆళ్ళు పెద్ద రా ర్లే వాళ్ళు వాళ్ళు ఊర్ల వేర వదుకుంటంట ఈ మొక్కత్త ఆంటీ మిగతా వాళ్ళందరూ అ సైడ్ మా నార్కల్ సైడ్ తెచ్చుకున్నా అందర్ని అక్కడక్కడ్నె అక్కడక్కడ్నే ఆ ఐదు పది కిలోమీటర్ డిస్టెన్స్లోనే వాళ్ళు వాళ్ అక్కడే ఉంటరు ఈ మొక్క దాన్నే ఇక్కడ ఇచ్చుకున్నాం. ఒక్కరైనా మాక్ పిలుస్తే దగ్గరే ఉండాలి కదా అన్
ఆ
మ్ అందుకని ఈమెకు హైదరాబాద్ అని చూస్కొని ఈమెకిచ్చినం.
అప్పుడప్పుడు ఆమె వచ్చిపోతుంటే మనక్ గుడా తృప్తి అరే మన పిల్ల మన ఇంటికి వచ్చిపోయింది. రెండు రోజుల్ ఉన్నది అని అనుకుంటం.
మ్ ఇంగ ఈమె చిన్నామె గదా కొంచం చిన్నప్పట్ నుంచి బాగా ఎత్తుకొని పెంచినం గదా కొంచం అఫెక్షన్ అన్మాట. మా పెద్ద చెలికీ మా పెద్ద చెల్లికి నాకు రొండెండ్లే తేడా ఈమెకంటే ఆర్ ఏండ్లు తేడా ఉంది.
ఆహా! అంతే ఎవర్ ఎంతన్నా మనోళ్లు మన ఇంటికొస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరన్నా
ఉండాలె ఆడపిల్లలు ఉండాలే ఆడపిల్లల్ ఉంటేనే
ఇప్పుడు నేన్ గుడా ఒక్కదాన్ని ఇంట్ల నేను పోతే మా అమ్మ పెట్టను గుడా వదిలిపెట్టదు నన్ను.
అన్నదమ్ముల్ లేరా?
ఎవ్వలేర్ అంటే చిన్నప్పుడే తమ్ముడ్ చనిపోయిండంట నాకు టూ ఇయర్స్ ఉన్నప్పుడు
ఆయన అన్న నెలల పిలువడే
ఆ అయితే ఇగ తమ్ముడ్ తర్వాత ఇగ అమ్మక్ ఎవ్వర్ అందలేదని ఇగ నేన్ ఒ ఒక్కదాన్నే ఇగ
నానేం చేస్తడు?
నానా ఫస్ట్లయే మేము వాచ్ మ్యాన్క్ ఉండేదన్న అపార్ట్మెంట్లల స్టార్టింగ్ సవాల్కి వచ్చినప్పుడు
ఓకే
ఆ హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండేది ఇగ తర్వాత నాన్న చిన్నగా పూల బిజినెస్ ట్టుకున్నాడు ఇంగ పూలు అమ్మేది పూలు అంటే బండి సీరియస్ బండి ఉంటదిగా అన్న
అవునవునా అట్లా నా పెట్టుకునే పూలు మీరు పెట్టుకునే పూలు
పూలు అమ్మేది ఆ పూలు అమ్మిన తర్వాతనే నాన్న బాగా సెటిల్ అయిండు ఆ పూల మీదనే ఫ్లాట్ కొన్నాడు పూల మీదనే ఇల్లు ఇల్లు ఇచ్చిండు ఆ దాని మీదనే ఎకరం ల్యాండ్ తీసుకుండ ఊర్లా
ఆమెది ఆమెద ఏదో చూడు గొడవ ఎక్కువైతుంది ఆమెది
అమా చాక్ ఫీసెస్ కావాలంటా మమ్మీ మమ్మీ అంటుంది
అమ్ నోట్ల పెట్ కొట్టద తింటే శుద్దాది మన
అవునా ఎ చట్ అడుగుతంది గోడలు నాకుతాంది ఎ పే భస్
వద్దు వద్దు అదంతా కడుకోల్ ఇద ఇ ఇన్ఫెక్ట్ ట్ది సున్నము అదా అందులో కెమికల్స్ ఉన్నయి గోడలు సున్నాలు పెయింట్ వల్ల ఎరతో చూస్తా ఉండాలె జిల్లుల్ జిల్లుతో రైలు పెట్టి ఎక్కడైనా వస్తుందంటే
అన్నీ అట్లనే చేస్తది కూ కూలర్ పెడుతేనే కూలర్ దగ్గర వక్కదితే
వా ఎటమ్మా ఎవన్నా అర్థం కాదు
కూలర్ దగ్గరకి పోయ్ గటిన కదా అన్న కోపమొస్తది
అది మట్టి వాసన వస్తది గనక
ఆ ఆ నేనైతే కొడతా కోపం వచ్చి ఒక్కడు కొడితే ఏడుస్తుంది ఇగ మళ్ల పాపం అనిపిస్తది జాల అనిపిస్తది ఎడుస్తనేమో
కొట్టొద్దు కాని కొట్టకుండానే భయం పెట్టు కొడితే మళ్ళీ వాళ్ళు అలవాటు పడిపోతారు కొట్టకూడదు
ఉ తేడా ఎంత బెదిరిచినా ఎంతకు వాళ్ళ డాడీ ఏమననియ్యడు
వాళ్ళు ఉంటది కదా తండ్రులకు బిడ్డలు అంటే కొంచం ఆడపిల్లలంటే సెంటిమెంట్ కేమంటరు కదా నీకు ఉండ లేదా
ఏ అని కూడా అననియ్యడు అలా అట్లా భయమే పెట్టనీయాడు ఆయన పెట్టడు నన్ను పెట్టనీయడు భయం
డాలర్ ఆలర్
ఆ చిన్నప్ప నుంచి ఎందు భయం పెట్టేది అంటడు కాని చిన్నప్ప నుంచి భయం ఉంటనే ఎదుగుతున్నా కొద్దీ వాళ్ళకి అలవాటు అయితది
ప్రతిదాని కొద్దు అల్లర్ చేసే టైం అల్లర్ చేయనియాలి ఆడుకునే టైం ఆడుకొనియాలి ఇగ మంచి టైంలో మంచి చెప్పాలి
ఆ అట్లనే ఉండి నాకు ఇగ అన్నీ నాకే కోపం వస్తది ఆమె ఎంత ఏడ్చినా నేను తీ దగ్గ తీసుకుంట గాని నా కూలర్ నాకు వద్దు కూలర్లు గడంత కర్రగ ఉంటది పోయ్ అదే నాకుతది ఈగ
అంత వాటరు కదా లాగుతా ఉంటది అ ఫ్యాన్ సచిన్ కనుక వ వాటర్ తో పాటు దుమ్మును కూడా వెనకాల నుంచి లాకుంటారు
ఆ అవును
దాని వల్లది అడ నల్లగా అయిపోతుది ప్లస్ నీస్ స్మెల్ వస్తుంది. ఎప్పటికప్పుడు కడుగుతా ఉండాల వాటర్ మరుస్తా ఉండాలి కింద టబ్బు కూడా క్లీన్ చేస్తా ఉండాలి. రెండు వారలకు మూడు వార
ఆ ఇది ఎప్పడుదో అన్నామ్మా నాని చిన్నగా ఉన్నప్పుడు నేను ఫోర్త్ క్లాసో ఫిఫ్త్ క్లాసు లో ఉన్నప్పుడు కొన్న కూలరు
అందుకే పని చేస్తున్నా ఇ
ఆ అహ్హ్ అప్పటి నుంచి ఇప్పటి దాక ఒక్క రిపేరు కూడా రాలే కూలారు జస్ట్ కింద గిల్లలు పోయినాయి గిల్లలు ఏ ప్పిచ్చుకున్నాం
హ దొరుతాయండి దొప్తా ఇప్పుడు మోటార్ బయిట కూడా మోటార్ దొరుకుతాయి. ప్రతిది పార్ట్ పాటు పార్ట్ దొరుకుతుంది.
ఉంటది గాని ఇది బజాజ్ ఓల్డ్ మోడల్ అంట ఫ్యాన్ పోయింది ఫ్యాన్ పోతే అదిపి అనకనే ఎన్ని షాపులు తిరిగిండో ఇ్య
అది నాకు తెలిసి మీది గ్లోవేర్ ఫ్యాన్ అను గ్లోవేర్ అనుకుంటా అది కూలర్ గ్లోవేర్ అనుకుంట మధ్యలో వీళ్ళ నాకొట తిరిగె
అ ఈమ్ రెక్కలే ఉన్నాయి అన్న మూడు రెక్కలు ఉన్నాయి.
ఆహా ఆ చువక అర్థమైంది. ఆ ఓల్డ్ మోడల్ అంటే అందుల గ్లోబర్ కూలర్ కూడా ఉంటది. అట్లా కూడా ఉంటది అనమాట అది అది కూడా ఇట్లా అగే హెవీ స్పీడ్ వస్తది. హెవీ తూ అంటే గాలి ఎట్లా అంటే తుఫాన్ లాగా వస్తది ఆన్ చేయగానే
ఆ ఇగ నా ఆ నాంజ పోయిన తర్వాత ఇగ కూలర్ అమ్మ దగ్గరనే ఉంది ఇగా ఆ ఈ ఎండాకాలం వస్తుంది పిల్ల వాడుకోవట్లేదని పంపించింది ఇగ
ఊ
పంపిస్తే అదదో ఏమైంది సిచ్చయంగానే అ రెక్కరెక్క ఊసుక్ కింద పడ్డది. చ ఆయ అది వేపిచ్చిండో ఇగ అది వేపిస్తే ఇప్పుడు మంచి వస్తది కూలర్ ఇగ అస్ సిక్స్ హండ్రెడ్ అయింద అనుకుంటా ఫైవ్ హండ్రెడ్, సిక్స్ హండ్రెడ్ అయింది అంటే అది ఎపిచ్చినందుకు.
సరే అమ్మ మరి
ఆ సరే అన్న